హలో
హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారడి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా ఉన్నాము
అవునా అండి భోజనమయింద
ఆ బోం చేస్తామండి మీరు బోం చేస్తారా
ఆ చేసేసామండి ఈరోజు ఏం స్పెషల్ చేస్తారండి ఇంట్లో
ఆ లేదండి నార్మల్గా పప్పు
అవునా మీరు సినిమాలు బాగా చూస్తారా అండి
ఆ అవునండి నాకు బాగా సినిమాాల అంటే బాగా ఇష్టం అండి మీకండి
ఆ నాకు కూడా చాలా ఇష్టం అండి సినిమా లాంటివి బాగా చూస్తూ ఉంటాం అంటే ఏ టైప్స్ అఫ్ ఏ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తారంండి మీరు
నాకు ఇప్పుడైతే అండి మంచి కామెడీ సినిమాలంటే బాగా ఇష్టం అండి బాగా రిలాక్సేషన్ అంట పిస్తాయి మీకెట్లాంటి సినిమాలు ఇష్టము
ఆ నేను ఫ్యామిలీ టైప్ సినిమాస్ చూస్తాను అండి మోస్ట్లీ అన్ని సినిమాలు చూస్తాను అండి ఎక్కువ ఫ్యామిలీ టైప్ ఇంకా హాహార్ ఫిలిమ్స్ ఒక్కటే చూడంనండి మిగితావి
నాకు ఈ ముందయితే అట్లా హారర్ సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండదండి ఇప్పుడైతే అయితే కామెడీ మధ్య అంటే మనం బయట ఉండేదానికి ఆ సినిమాలు బాగా కామెడీ సినిమాలు అయితే బాగా మంచి రిలాక్సేషన్ ఇస్తాయని నాకు అనిపిస్తుంది
ఈ ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ కి అలా కామెడీ చూస్తునే కదా మనం కొంచెం రిలాక్స్ అయ్యేది
అవునండి ఏ సినిమా అయినా మొత్తం ఫ్యామిలీ వెళ్లి చూ పెద్దగలిగేదైతే మేలని నా కనిపిస్తుంది
అవున్లే అవునులే అండి అ అట్లా కూడా వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అంటే మీరు థియేటర్ కెళ్ళి చూస్తారా సినిమాలు లేకపోతే ఇంట్లోనే చూస్తారా
నాకు నేనైతే థియేటర్ కి వెళ్లి చూస్తానండి నాకు థియేటర్ కి వెళ్ళి చూడడమే బాగా ఇష్టము నాకు ఎందుకో మనకు ఆ స్క్రీ పెద్ద స్క్రీన్ మీద సినిమా ఇస్తేనే బాగా అనిపిస్తుందిండి వాళ్ళు కూడా బాగా డబ్బులు పెట్టి తీసుంటారు కదా
ఆ మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి
ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా బెస్ట్ అండి కానీ మనం ఈ పైరస్ ఈ వీటిలో అయితే పోకూడ అనిపిస్తుంది
అవున అవును ఇప్పుడు ఓటీటీ కూడా చాలా ఎక్కువ రిలీజ్ అయిపోతుంది
అవునవును అవునవును అలాంటివి కూడా బాగుంటాయి
ఆ వేబ్ సిరిస్ కా మీకు ఇష్టమైన మీకు ఇష్టమైన ఫిలిమ్ ఏదనా ఉన్నాం అండి
నాకు అలా స్పెసిఫిక్ గా సినిమా పేర్లంటే ఏం లేదండి ఏదైనా హీరో క్యారెక్టర్ గాని అట్లా బా ఉండాలండి ఊరిక ఏదో క్యారెక్టర్ ఏదో ఏదో ఫైట్లు చేసినారా అట్లా లేకుండా బాగా కామ్ గా ఉం బాగుండాలా ఏదనా యూజ్ అయ్యేలాగా ఉండాలి అనిపి ఉంటే బాగు అనిపిస్తు అవును అండి
మీరు రీసెంట్ గా ఏం ఫిలిమ్ చూసారండి థియేటర్ లో
థియేటర్ లో గుర్తు కూడా లేదండి చానా రోజులుయింది మూవీస్ క వెళ్ళి అవును
ఇంకా నేను రీసెంట్ గానే కాంతార ఫిలిమ్ చూసానండి మీ
అవున అవును అండి నేను కూడా కాంతార మూవీ కి ఏళ్ళను
చాలా బాగుంది కదాండి అసలు హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది
నేను కూడా లాస్ట్ ఫిలిం కాతారనండి వెళ్ళింది ఇది చాలా బాగా నాకు అనిపించింది అసలు అంత పెద్ద స్క్రీన్ లో యాప్ క్షన్ మ్యూజిక్ అన్నీ బాగా అవున అవును
యాక్టింగ్ కి మాత్రం వేరే లెవెల్ అందులో హీరోయిన్ క్యారెక్టర చా ట్విస్టింగ్
అవున అవును అలాంటి సినిమాలు నాకు మెయిన్ గా ఇ ట్విస్ట్లు ఉండేవి బాగా అనిపిస్
అవునవును అ అసలు ఎక్స్పెక్ట్ చేసిందము మనము అవును హీరోయిన్ కాస్ట్యూమ్స్ అన్ని కూడా కూడా బాగున్నాయి కదండి మ్యూజిక్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదండి అంటే ఆ సినిమాకు తగ్గట్టు చాలా బాగుంది ఇంకా ఆ సినిమాలో లైక్ విలేజ్ స్టైల్ అంటే ముందు కాలంలో ఎట్లా ఉండే వాళ్ళు అని
మనకి ఆ సినిమా కూడా బాగా ఇట్లా ఎన్విరాన్మెంట్ మనం ఎంత వాల్యూ
అవు అవునవును అంటే అంత రియలిస్టిక్ గా పెట్ అంటారు కదండి మిషన్స్ లైక్ మనం అట్లా లేకోకుండా అంతా చాలా బాగుంది కదండి ఇంకా ఇంకా ఇంకేం సినిమాలు చూస్తారండి
ఉమ్ ఇంకా
వెబ్ సిరీసెస్ అలా చూస్తున్నారా ఏవన్నా
ఆ లేదండి ఈ మధ్య కొంచెం టైం కుదరడం లేదు అందుకు అలావేమి ఎక్కువ చూడలేదు ఇంట్లో పండ్లతోనే సరిపోతుండే ఆ అందుకు వెబ్ సిరీస్ నిన్ననే కొత్తగా రాజా సాబ్ సినిమా చూసాను
అవునా
బానే ఉంది కొంచెం కామెడీ అంటే నాకైతే అ అండి ఎటువంటి సినిమా అయినా మొబైల్ లో చూసేదాని థియేర్ టర్ లో చూస్తే ఇంకొంచం బాందేమో అనిపిస్తూ ఉండ ఫోన్ లో చూసేదానికి అంత ఇంట్రెస్ట్గా అనిపిదు అనిపిస్తుంది ఆవును
అండి కొంచెం డిస్టర్బ్ అయిపోతాము సినిమా
అవును నాకు ఇంకా ఇట్లా పీరియాడిక్ సినిమాల అంటే కూడా చాలా ఇష్టం అండి పిర్యాడిక్ సినిమాలు పాత కాలంలో ఏవన్నా ఆటల విషయాలన్నా కోటలు బాగా అనిపిస్తుంది మన దీట్లో ఉండన రాజులు
అవునవును అవి బాహుబలి సినిమా చేసారా అండి
అది ఇంది కది చూడమ అండి చాలా బాగునేది కానీ ఇట్లా బయోపిక్స్ కూడా నాకు బాగా అనిపిస్తుంది
ఆ మీరు పాత సినిమాలు చూస్తారా అండి బాగా
ఆ చూస్తామండి మాయ బజార్ అంటే నాకు చాలా ఇష్టము మాయాబజారు గుండెమ్మ కథ అంటే నాకు చాలా ఇష్టం
ఆహ ఆ సాంగ్స్ కూడా ఇప్పుడు సినిమాల్లో ఉండేవి ఇప్పుడు సినిమాల్లో ఉండేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదండి
వు అంటే అప్పుడు లిరిక్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేది
అవునవును బాగా లిరిక్స్ కి బాగా ఇం
మూవీస్ కూడా ఇప్పుడు మారిపోయాయి అంటే ఇప్పుడు జనరేషన్ తగ్గట్ వాళ్ళు కూడా లిరిక్స్ చేంజ్ అంత ఇప్పుడు ఎవరు లిరిక్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఓన్లీ మ్యూజిక్ కాబట్టి మోర్ మ్యూజిక్ కొంచెం లిరిక్స్ కు వెళ్ళిపోతుంది అవును
ఇంకా ఇంకేమి చూ రండి రీసెంట్ ఫిలిమ్స్ రాజాసాబ్ అంతేనా
హ చాల రోజు టీవీలు వేస్తుంటారు మంచిగా ఏనా సినిమాలు చూస్తుంట
అవునవును రోజు రోజు సినిమాలు వేస్తాను మాటీవీ జీ తెలుగు రిపీటెడ్గా వేస్తనే ఉంట
హ అవునవునండి సినిమా రా నాకు రాజా ది గ్రేట్ కూడా పా బాగా ఇష్టపడ్
ఆ రాజాదిగ్రేట్లో కూడా అవునండి అసలు మామూలుగా ఒక హీరోకి కళ్ళు లేవు అని అంటేనే
ఆ
ఏంది ఇలాంటి సినిమా అని అంటారు కానీ అవునవును హీరో కూడా యాక్టింగ్ అంత రియలిస్టిక్ గానే చేశాడు కళ్ళులేవేమో అన్నట్ అవునవును ద అలా చేసారు కాబట్టి ఆ సినిమా బాగ హి ట్టయిదండి ఆ లేకపోతే ఎవరు ఫ్యాన్స్ ఫస్ట్ ఆఫల్ ఫ్యాన్స్ ఒప్పుకోరు కదండి అలా ఉంటే అవునండి ఆ సినిమా కూడా బాగుంది చాలా బాగుంది బో కొన్ని సినిమాలు మెయిన్ గా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టావు కదండి ఆ నువ్వు నాకు నచ్చావు అంటే కొంచెం ఓల్డ్ టూ థౌసండ్ మూవీస్ నైన్ అట్లా అప్పుడు మూవీస్ అండీ ఎన్ని సార్లు వేసినా కూడా బోర్ కొట్టావ్ అండి నువ్వే కావాలి
అవును ఆ కామెడీ టైమింగ్స్ నేనైతే పాత కామెడియన్స్ ని చాలా మిస్ అవుతాం అనిపిస్తుందండి కొంతమంది కమెడియన్స్ వాళ్ల నే ఆ మూవీస్ అన్ని బాగా బోర్ కొట్టకుండా
అంటే ఇప్పుడు చూస్తా ఉంటాం కదండి కామెడీ అప్పుడు సినిమాల్లో అన్ని చాలా కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు ఉండే వాటికన్నా
అవునవును ఇప్పుడు చే స్తున్నారు కానీ వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళు బాగుంది కానీ వాళ్ళయితే నాకు పాత కాలం అని ఒక మంచి సిగ్నేచర్ వెసారనిపిస్త వాళ్ళ టైమింగ్ కావచ్చు అవును అంత బాగా నాచురల్టీ అనేది మిస్ అవుతుంది
అవునవును ఇంకా ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా ఏమంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా కామెడీ చే
అవును
చేసి మనం మరి
అంటే ఇప్పుడు అందరిలో కూడా మళ్ళీ మార్పు వస్తుంది మూవీస్ కూడా ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ కి ఎళ్ళిపోతున్నారు వింటేజ్ కి బయోపిక్స్ కి ఇంట్రెస్ట్ వస్తు స్తుంది. ముందు వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ అన్ని
చాలా సినిమాలన్నీ కూడా అసలు మెయిన్ ఎక్కువ ఫైట్స్
అవునండి ఉ అది కూడా యాక్షన్ యాక్షన్ యాక్షన్ మూవీస్ కే వెళ్ళిపోతున్నారు.
కానీ ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్
వాటికి కూడా అవును తగ్గినాయి కానీ వచ్చినప్పుడు కాన్సెప్ట్ బాగుండి మూవీ బాగుంది అంటే యాక్సెప్ట్ చేస్
అవునవును ప్రతి సంక్రాంతికి ఒక డైరెక్ట్ ర్ ఫిలిమ్ వచ్చేది కదా
ఆ అవును అంతే అవి కొన్ని అదే కామెడీ అండి క అదే మళ్ళీ కామెడీ జోనల్ ఇష్టపడే వాళ్ళు కొ కొంచెం స్టోరీ అటు ఇట్
ఇగ అట్ట ఇట్ట ఉన్న కూడా అవునవును ఈ ఎక్కువ ఈ మధ్య హిట్ అయితా ఉండేది కూడా జస్ట్ కామ్
కామిడీ బేస్ అంటే అదే చెప్తుంలే జనాలు కొంచెము అంత స్ట్రెస్ వల్ల కొంచెం మూవీలో కామెడీ ఉండే వాళ్ళు రిలాక్స్ అయకే కదా మూవీ అది
ఎన్ని సార్లు అయిన డబ్బులు పెట్టి థియేటర్ పోతున్నారండి
అవును ఇంకా ఆ కొంచెం అవునండి రిలాక్సేషన్ కోసమే కదా మనం ము మూవీ చూసేది అని చెప్పేసి కామెడీ ఉన్న మూవీస్ కి చాలా మంచి ప్రియారిటీ ఇస్తున్నారు అంత బాగా చేస్తున్న హమ్
ఓ ఓకే అండి థ్యాంక్ యూ అండి మీతో మా చేసినందుకు థ్యాంక్ యూ బాయ్